అలా
అవున్నారా
ఆ బాగాే బాగాేనా ఏం చేస్తున్నార
అసలో ఏముందన్నా కమ్మవచ్చిన
ఏంటో
స ఏముంది ఇక ఇక షాపింగ్ తిరామనవమి ఉగాది చెన్న కదా
ఉ హ ఆ ఆ ఎంత చేస్తాదన్న షాపింగ్ ఆ
ఎకు అమ్మలు వచ్చ జీవిమాల్ అని ఒకటిత్తకు వచ్చింది ప జీవిమాల్ ఐడియా ఉంది కదా మీకు అ ఎడ్ స
ఐడియా ఉ ఐడియా అంత తె స
ఇ
స
అంటా హండ్రెడ్ ఇయర్స్
హండ్రెడ్ ఇయర్స్ం అచ్చా ఆ అంటే మనం బుట్టిండలే అప్పటికి
అ
ఓకె
ఏమో మరసు అనేసి సెలబ్రేషన్ చేత్తారు
ఓకే అంటే రిపీటెడ్ స్.. అంటే మంచీ షాపింగ్ మాల్ మాట ఆ
మ్.. అయితే దా అ మంచి మంచిగానే ఉన్నాయంట ఆర్డర్స్ మొన్న మా మామయ్య వాళ్ళది గు ప్రవేశం అయితే అడిక వెళ్ళారు బాగా జరింది అక్కడ మంచి నేచర్ తీసుకు శం బ రన్ చేత్తెఎల్లు అమ్మ వాళ్ళు మొన్న పోయి వచ్చారు అయితే మళ్ళ ఇయాలా పోదామని అట్ల ఉన్నార్ మ్... వాళ్ళ బ్రాంచెస్ బావుంటయి కదా చై ఇప్పటికి ఏంది ఎట్లా మామూలునే మొత్తం నా బైక్ మీద వెళ్ళాం అన్నాయి ఇంకా ఇవాళ ఆ కార్ లో అ కావాల ఇంటికి వచ్చినం కార్లో వెళ్తాం ఎ మ్... అయితే మొన్న వెళ్ళిరు వాళ్ళ బాగున్నాయని అన్నారు
అయితే నేను మా ఈ అంటే మొన్నంటే మొన్న కాదు ఒక వన్ మంత్ బ్యాక్ నేను కూడా చూసాను దాంట్లో చూస్తే ఈ ఇప్పుడు మన మెన్స్ వేర్ మెన్స్ మన జీవిమాలోనే
ఆ ఆ అంటే ఎట్లాంటదింటే ఒక ఒక్కొక్కటి ఒకొక్కొ క స్టెప్ మెట్రో మన ఒ ఒక్క ఫ్లోరు ఒక్కొక్క స్పెషాలిటీ అనమాట ఒక ఫ్లోర్ లో ఒక జెన్స్ వేరు ఒక ఫ్లోర్ లో కిడ్స్ వేరు ఒక ఫ్లోర్ లో లేడీస్ వేరు త దేందానికి స్పెషల్ అనమాట బాగ డెవలప్ అయిందన్న అమ్మొ కం ఖమ్మంలో అసలు బీభచ్చంగా ఉన్నయన్న షాపింగ్ మాల్సు అసలు ఒకదాంట్లో చూశి ఒకదాంట్లో చూశేవరక్ ఇప్పుడు ఏదేందో అర్థంకావట్లే ఇప్పుడు మాంగళ్య ఒత్తుందంట కొత్తగ
హ్మ్ అది ఎక్కడ పెడుతున్నారు ఈ ఏ లోకేషన్లో
తెలియదు అసలు ఇంకేలొకేషన్ అ రివీల్ చేయలే వాడు పబ్లిసిటీ అయితే బీబచ్చంగా చేత్తాండు రోజు ఏది మన సోషల్ మీడియా ఓపెన్ చేత్తే మాం గల్య మాంగల్య అని చూపెడతాండు ఆ ట్రాఫికు ఓ ఏమంట్రు మనం ట్రాపిక్స్ ఆ ఏమంట్రు ఆ కూడళ్ళుంటయి కదా ట్రాఫిక్ కుడళ్ళు ఆ ట్రాఫిక్ సెంటర్స్ ఉంటయి కదా అక్కడ హోర్డింగ్స్ భీబత్సంగ అసలు ఆ ఆ వీబత్సంగ పబ్లిసిటీ అయి అయితే జనాలతోనే పబ్లిసిటీ చేప్పి త్తారు క్రియేటివ్ క్రియేటివ్ గ జనాల్తోని మాట్ లాడించడం ఆ ఆ ఏదో ఆ డెకరేటివ్ చేయడం లేక్పోతే వాళ్ళు ఏదో గేమ్స్ బెట్టి అట్ల
అలా అంటే పబ్లిసిటీ చేసి వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా గిఫ్ట్స్ రూపంలో ఇంత పచ్ ఇంత
పర్చేజ్ చేస్తతే ఇట్లా గిఫ్ట్ కూపను లేకపోతే ఏమన్నా ఎక్స్ట్రా ఇవ్వడం చార్జ్ లేకపోతే డిస్ స్కౌంట్ ఇయ్యడం మస్సున్నయన్నా ఇంకోటి కూడా ఈ మన ఏది రుక్మిణి అని ఇంకోటొచ్చిందన్న ఇది నెల్లూరుట వాడిది వాడు కూడ మాస్ వీబచ్చంగ ఇత్తాండే అది గూడ షాపింగ్మాలే
ఓకే ఆ
ఏ అమ్మా వాడు కూడా మస్తు ఆపర్లిత్తాండ అప్పుడు పది రూపాలే యి చున్నీ అంటడే పది రూపాయలకి చున్నీ అంటాడు మావాడు ఆ సెట్ భీభత్సమైన ఆఫర్లు
త్ ఏందంటే అన్నా ఇప్పుడు నే నువు వన్ మంతు బా క్రితం ఎళ్ళినప్పుడు అందులో మనం మెన్ చుయల్ సంబంధించి ప్యాంట్షర్ట్స్ ఉంటాయి కదా ఓకే అయి అయితే అందులో ప్యాంట్స్ వచ్చేసి ఫైవ్ ప్యాంట్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటది స్పెషల్ ఆఫర్ అంట
నీ అమ్మ మామూలే అరే ఎట్లా రా
షర్ట్స్ వచ్చేసి త్రీ షర్ట్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది లినిన్ కాటన్ అది
అది ఎందులో
మన జీవి మాల్ లో జీవిస్ షాపింగ్ మాల్ లోనే అది పోయిన లాస్ట్ మంత్ ఏం పండగ ఉంది గట్టి టే మంచి పని జనవరి సంక్రాంతికి అనుకుంటా మేబి ఆ రైట్ సంక్రాంతి ప్లస్ క్రిస్మస్ అండ్ జనవరి న్యూఇయర్ కి మూడు కాంబో ఆఫ ఎట్లున్నాడు
మామలుగా ఇవ్వట్లే ఆఫర్లు అస్సల్ ఈళ్ళు కొనుకొత్తార కొట్కొత్తార అర్థం కావట్లే ఇయేం ఆఫర్ లోగల్ నిజమేనాయి
అంటే వీళ్ళు బ్రాండు మార్కెటింగ్ బయట స్టేట్ల నుంచి కేజీ ల్లో తీసుకుంటారే మ్ కేజీల్లో తీసుకోవటం వల్ల వాళ్ళకి ఏంటంటే ఏ ఎంత అని చెప్పేసి మార్జిన్ ఉంటది
అసలు ఏందన్నా అంత తక్కువలో అమ్మడం ఏంది అది నమ్మలేకపోతున్నాము వీడ్ జూషి మల్కోడు ఏడురుఫ్ మీ తు మల వాడైతే కేజీలెక్కన అమ్ముతున్నాడనా అసలు పీసు పార్సలొచ్చె చున్నీ పది రూపాయల కంటాండాడస ఓర్ నీ యమ్మ వంద రూపాయలుంటది పది రూపా పర్ కే చిప్పుకుడ రాట్లే
వు ఎందుకంటే ఇప్పుడు దీని కి షాపింగ్ మాల్స్ కూడా పెరడానికి కారణం ఏంటంటే ఆ అన్ఎంప్లాయ్మెంట్ టు చాలా ఎక్కువ అయిపోయింది బిజినెస్ లో అన్ని రంగాలు బిజినెస్ ఉన్నారు ఆ కొంతమంది ఏంటంటే ఇక అది వర్క్ నేచర్ కాగానీ లేపోతే వర్క్ ప్యాషన్ సంబంధించి అట్లా చేసుకుంటున్నారు అనమాట
అసలు భీభచ్చంగా అయిపోయినయ్ షాపింగ్ మాల్స్ అసలు వామ్మో మొత్తం లేడీస్ వేరే మెయిన్ మెయిన్ గా లేడీస్ నే టార్గెట్ మళ్ళా షాపింగ్ మాల్స్ లో కూడా లేడీసే టార్గెట్ కేజి అని ఒకడంటాడు వన్ ప్లస్ వన్ ఆఫరని కోడంటడు ఆ వెయ్యి కొంటే వంద ఫ్రీ అని ఇంకోడం పాడు లేకపోతే డిస్కౌంట్ ట్ అంటాడు పో నాయన అసలు ఈ ఇంకోటి ఈ రుక్మిణి ఓడయితే మాసు ఇతుండన్న చాలా పెట్టిండు కొత్త కొత్తయి వాడు ఫస్ట్ ఇది మన జీవిమాల ఇప్పుడు హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ అని ఇప్పుడు పెడతాను కదనీ జీవి మాల్ రా రుక్మిణివాడు బాగా పబ్లిసిటీ చేసి
అయితే ఉన్నాయన్న షాపింగ్ మాల్స్ గాని దీనికి సంబంధించి మార్కెట్లు ఇంత ముందు చాలా మార్కెట్లు ఉండేయి అయితే వీళ్ళు ఆ బిజినెస్ ఐడియా లో వల్ల గవర్నమెంట్లు ఏమన్నాయి ఈ లోన్స్ ఇవన్నీ సపోర్ట్ లేక చాలా వరకి మన చిన్నప్పుడు కూడా మూతబడినయ్ సో ఇప్పుడు ఏంటంటే కొ ఆదాయం పెరిగింది ఇన్కం పెరిగింది గవర్నమెంట్లు కూడా ఈ ఇండస్ట్రీ కి ప్రోత్సాహం ఇస్తుంది
అయితే ఒకప్పుడు చందనా బ్రదర్స్, ఆర్ ఆర్ఎస్ బ్రదర్స్ విన్నాం. కదా మనం
అవును
మాట్లాడతా అ ఇప్పుడు ఇప్పుడు అ కనబడతానాయా
అట్లా అసలు కనీసం యాడ్స్ యాడ్లు కూడా రావాట్లే షాపింగ్ మాల్స్ గురించి
బంగారం కొనాలన్నా, వెండి కొనాలన్నా బట్ బట్టలు కొనాలన్నా అదే ఒకప్పుడు ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఇది ఏంది మాంగాల్య అంటాడు. లేక్
అప్పుడు ఇంకొక షాపింగ్ మాల్ మన చుట్టుపక్కల వసుంధర షాపింగ్
లే ఎక్కడా అది
అన్ని చోట్ల మన మన
ఆహా మన ఆ వసుంధరనా ఉన్నాయి. కొన్ని అట్లా అ ఏముండే ఇప్పుడు ఇవి కొత్త కొత్త అసలు వాని వాడ ఏ ఫ్యాషన్ అని ఇంకోడా వరంగల్ అయితే ఇంకా పెద్ద పెద్ద న చాలా ఉన్నాయ్
అవును అవును
ఆ అసలు దనేరాసి ఆ ఏఏ ఫ్యాషన్స్ అట, మాంగళ్యా పట్టు లేకపోతే ఇంకేదో అంటాడు. ఫ్యాంటు ఆ తమిళనాడోళ్లయ్ ఉంటాయి. కొన్ని పట్టుయి పట్టు అక్కడించి వత్తాయి. బాగా వాళ్ళయే వాళ్ళవే బాగా ఫేమస్ ఉంటాయట. మాంగళ్య పట్టు ఇవన్నీ కూడా వాళ్ళ అ ఏరియా వైపు నుంచి వత్తయ్ షాపింగ్ మాల్స్ కొన్ని మనం అయిపోవాలి. ఇవి మామూలుగా ఉంటాయి. మన పెక్ వాళ్ళ పేర్లు మంచికుంటే డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళకు పేర్లు మనవాయిపోలేం కొంచం తెలుగులో మనకి మంచిగా ఉంటాయి. వాళ్ళ అన్నే డిఫరెంట్ డిఫరెంట్ రెండు ఉంటాయి. వాళ్ళ పేర్లు
అవును
మాంగళ్య పట్టు ఇట్లే ఇవన్నీ కూడా వాళ్ళకే మనకెళ్ళ
ఉమ్ అంటే యాక్చువల్ గా ఈ షాపింగ్ అంటే ఈ కుచ్ పొడిస్ సంబంధించి అవ్వని ఇవ్వని అని ఇక ఆంద్రా నుంచి అంతకు ముందు బాగుండేది. తమిళనాడు నుంచి మన యాక్చువల్గా ఇంపోర్టెడ్ అవి
ఎక్కువ సిల్క్ తమిళనాడు నుంచే అనుకుంటాన్న
తమి ఊ తమిళనాడు పట్టు అవి కాంచి పురం
ఆ కాంచీపురం ఎస్ ఆ అక్కడి నుంచే బాగా పట్టు మనకి వాటు నార్త్ సైడ్ బాగుంటాయి అన్న మళ్ళ నార్త్ సైడ్ నుంచి కూడా వస్తుంది సిల్క్ హా కాశీలో కాశీ ఏరియాలో అటువైపు కూడా పట్టు బాగుంటది కానీ ఇటు తమిళనాడు నుంచియితే కంచ ంచి పట్ చీరలు ఎక్కువ శాతం వచ్చేది. కంచి పట్టు చీరలు తమిళనాడు నుంచత్తాయి మళ్ళ ఇటు ఆ ఆ బెనారస్ ల్క్స్ ఇటు ఆంధ్ర వచ్చేసి మన్ ంగలగిరిపట్టు ట్టు ఆహా మన తెలంగాణ అయితే పోచ పోచ ఆ ఇదేంది పోచంపల్లి పట్టు ఊ ఫేమస్ పట్టు చీరలకి నేత ఆ మనకి నేతవి ఉంటాయి పట్టు ఉండదూ పోచంపల్లి నేత చీరలు ఉంటాయి అవి ఫేమస్ మనకది పట్టు వచ్చేసి ఆంధ్రాలో మంగళగి ఆంధ్రాలో మంగళగిరి ఆ ఇంకేముంటాయ్ ధర్మవరం ఆ ఇవన్నీ ఉ ఉంటాయనమాట ఆంధ్రాలో అది అ తమిలాన్ తమిళనాడులో అయితేనే మాత్రం అదే కంచి పట్టులే మొత్తం కంచి ఇప్పటి చీరలేగా అంతే కంచ నుంచి వస్తాయి. బివత్సంగత్తాయి అసలు ఆడోల్లు అత్తాయి ఆగను కూడా ఆగరు ఈ అమ్మాయి చీరలో చీరలు అంటారు. తేత్తంట్రు
ఊ
అంతే లక్షలు లక్షడు ఎగిరిపోతయాన్న
అవును
ఇప్పుడు మొత్తం సీజనేగా ఇప్పుడు ఇక ఏముంది ఇప్పుడు నెక్స్ట్ ఉగాద ఉగాది పోను శ్రీరామనవమిమ నవమి అయిపోగానే ఈ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు గృహ ప్రవేశాలు
అవును
త్తం లైన్గా ఉన్నాయి ఇప్పుడు ఫుల్లు ఆఫర్లు ఈ ఇక బీభత్సంగా ఉన్నాయ్ అసలు డబ్బులు ఎ ఎ కోదా డబ్బులు ఎన్ని అయిపోతే కూడా అర్థం కాదు
మీరు ఎంత చేస్తారు మరి వాళ్ళ షాపింగ్ మరి షాపింగ్కి వచ్చి
ఊ ఏది ఒక నాలుగు ఐదు ఒక అర రెండూ మూడు పాంట్స్ రెండు మూడు షర్స్ తీసు
ఆ ఇదే మరి నాకు కూడా ఒక రెండు మూడు ప్యాంట్లు తీసుకోండి మరి అయితే తర్వాత ఇత్తలే డబ్బులు తీసుకోండి ఊ ఇప్పుడు కూడా థిస్ ఆ రెండు చాలాలలే రెండు మూడు ప్యాంట్లు తీసుకోండి నేను ఉన్నప్పుడు డబ్బులు ఇస్తా లేండి తీసుకోండి ఎట్లా మనకి ఆఫర్ ఉంది ఇప్పుడు ఆ షాపింగ్ మాల్ హలో ఐదు ప్యాంట్లు తీసుకుంటే ఐదు ప్యాంట్లు తీసుకుంటే వెయ్యి రూపాయలు అంటాండ కదా రెండు ఇచ్చేస్తే అయిపోద్ది ఎందుకంటే ప్యాంట్ టూ హండ్రెడ్ పస్తుంది కాబట్
ఊ తక్కువ నా కాబట్
షర్ట్లు కూడా తీసుకొని ఓకే ఓకే మరి ఓకే ఓకే అమ్